ఆ బాగుందండి మీరేం చేస్తురండి
ఏం లే అండి ఎనర్జీ మొత్తం ఇట్లా సన్ను ఇట్లా స్ట్రా ఏసీ పీల్చినట్టే అయితుందండి బాడీలో ఏం ఎనర్జీనే ఉంటలేదు అసలు
నేను సన్నుని మర్చిపోయి కాసేపు మూన్ తో ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చిన
ఓ ఎంజాయ్ విత్ మూన్ అండి రేపు బ్లూ మూన్ ఉందట అండి చూసి తరిచండి
సూద్దాం ఒక మంచి పాట బాడండి వెన్నెల మీద
పాటల్ బాడుకోవద్దు అనుకుట అండి
అయ్యో అంతేనా
అవునండి కాకపోతే ఇట్లా పా ఆ ఒక విషయం చెప్పుర్రి చంద్రుడి మీద వెన్నెల మీద ఎన్ని పాటలు ఉన్నాయో ఒక ఐదు జెప్పండి
చంద్రుని మీద వెన్నెల మీద అ ఎన్ని పాటలు ఉన్నాయి ఊ ఒకటేమో రాఓయి చందమామా
ఊ
దెమో చందమామకి అనె ఒక సాంగ్ వస్తది అది రెండు
అంటే ఎవరిదండి అది హీరో ఎవరో జెప్తారా
అది ఆ సాంగ్ కి అది చిరంజీవి అను కుంటండి
ఓకే
ఆ చందమామ రావే జాబిల్లి రావే అని ఒక ఓల్డ్ సాంగుందండి అదొకటండి మూడు చంద్రుడి మీద తర్వాత నాలుగవది
హింటియనా అండి నేనొక సాంగ్
ఆ నే ఇంక నేనే చెప్తా అండి ఇంకొకటి చెప్తా నాలుగోదేమో అంకొకటేమో ఆ అదే మహేష్ బాబుది పెళ్ళి అది మురారిలో ఒక పాట ఉంటదండి చనే చందమామ కన్న ఆ పోల్చి ఒక పాట్ సాంగ్ ఐడియా రావట్లే అదొకటండి నాలుగు ఐదోది ఇంకొకటేమో ఇంకొకటేమో వెన్నెలవే వెన్నెలవే అని ఒక సాంగ్ ఉందన్ డి అదొక్కటి ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఏమో ఆ ఉ ఇంకోటి పాత సినిమా అండి చి పచ్చ చిలక పచ్చ కాపురంలో వెన్నెలై నా చికటైనా ఆ అదొక సాంగ్ అండి
ఉ ఇంకా ఇంకొకటి ఉంటది చెప్పురి ఇంకొకటి అన్ని మీరు వెన్నెల మీదనే చెప్తున్నారు, చందమామ మీద చెప్
చందమామ చెప్పట్లేనా ఉ ఇంకొటి చుక్కల్లో చంద్రుడే చిన్నోడు అదొక సాంగ్ ఉందండి తర్వాత్ త
ఉ
చిందామా
మహేష్ బాబువే ఉన్నట్టు ఉన్నాయి మహేష్ బాబువి వాళ్ళ బాబువే ఎక్కువ ఉన్నాయ్.
ఆ ఇంకో సాంగ్ ఏంది చెప్పాలి చంద ఇంకా చాలా ఉన్నాయా
ఉ గెస్ చేయండి చందమా రవితేజ్ ఉంటాడు
రవితేజ ఉంటాడా మేమ్ సాంగ్ అబ్బా
చందమామ కథ్ కథలు చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్ నమ్మడానికి ఎంత బాగుందో
అవునండి అదొకటి అది బాగుంటది అవును అవునండి అది బాగుంటది
ఇప్పుడు మీరు బాల్మోస్ట్ బాగానే చెప్పిరండి
ఆ
ఉ
ఇంకా
ఇంకా ఇంకో ఇంకేందని చెప్పాలి ఏమన్నా పొడుపు కథలు వచ్చా అండి మీకు.
ఆ వచ్చాండి చాలా పొడుపు కథలు వచ్చాండి
ఒకటి అడిగి చూడండి ట్రై చేస్తా
ఆ ఓకే నాందిచ్చి చే నోటితో ఏరుతారు చేత్తో ఆ చ్ చేత్తో చూస్తారు నోటితో ఏరుతారు
చేత్తో చూస్తారా
ఆ
ఇదేందండి చేత్తో ఎట్లా చూత్తర్ చేతికి కళ్ళు ఉండవుగా.
అవునండి చేత్తో చూస్తారు నోటితో ఏరుతారు
చేతో చూస్తారు నోటితో ముత్యాల ఏంది
కాదు
నోటితో ఏం చేస్తారు ఓ యామ్మ బడవ అర్ధం కాలేదే
చేత్తో చూస్తారు నోటితో ఏరుతారు
ఏం అయ్ ఉంటుంది చేత్తో చూస్తా తెల్వదండి మీరే చెప్పండి హింట్ ఇస్తారా పోనీ
ఆ హింట్ కావాలా ఆ ఆ దాని కోసము పేరెంట్స్ చాలా కష్టపడతారు పిల్లల విషయం
పేలా అండి
హి కాదు కాదండి పుస్తకం లా అక్షరాలండి మనం వేలుతో చూస్తాం చదువుతో వేస్తాం కదా
ఓకే కంప్లీట్ ఆపోజిట్ చెప్పాను నాకు అయి రావండి నాకు అస్సలు అయి అస్సలు రావు
అంతేనా ఒక ఎద్దు తిరుగుద్ది ఒక ఎద్దు తిరగదు
ఆ ఒక ఎద్దు తిరుగుతుది ఒక ఎద్దు తిరగదా
ఆ
ఆ ఏం కసబ్బా ఇదే మ ఒక ఎద్దు తిరుగుతది
ఒక ఎద్దు తిరగదు
తెలివదండి హింట్ ఇవ్వండి పోనీ
ఆ మనము పప్పులు ఆ అంటే మినపప్పులు కాదు మినపపప్పులు రాగులు అదేనండి ఇసురయి అవును కిందకు దిరగదు పైకి తిరుగుద్ది
అవునవును బాగా చెప్తున్నారండి మీరు తెలుగు టీచర్ ఆ ఏందండి మీరు
అవునండి తెలుగు టీచర్ని నేను
గెస్ చేసిన అండి నేనైతే
హి
ఎందుకంటే ఎక్కువ తెలుగు టీ చర్లకి ఇంత ఫ్లూయెన్సీ ఇంత చెప్పే ఓపిక అట్లా అన్నీ ఉంటాయి
అంతేనా
అంతే అండి మా సిస్టర్ కూడా తెలుగు టీచరే అందుకే చెప్తున్నా
అవునా
ఉమ్ మా సిస్టర్ అయితే ప్రవచనాలు ఇట్లా వే పాటలు అన్ని దేవుల ఇవన్నీ బ చరనా బాగుంటది మా సిస్టర్ బాగా చేస్తారు
ఓకే
చిన్నప్పుడు ఆమె ఒక కాల ని ఆ ఒక అక్క ఫ్రెండ్ ఉండేది మా అక్కకి ఇక మా అక్క అయితే ఎక్కువ ఆమెతో సోపతి బట్టి వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట అంకులు తాత వాళ్ళిద్దరు పూజారులు ఇగ మా అక్క టెంపుల్కి పోతే వాళ్ళ దగ్గరనే ఉంచుకొని భక్తి పాటలన్నీ పాడిచేది
అంతేనా
ఉం ఆ ఇంగ అందరు ఇది చిన్న పంతులమ్మా ఇది చిన్న పంతులఅమ్మను ఎదో అనే టోళ్ళ అమను
ఆహా హా
చిన్న పంతులమ్మా ఇంత చిన్న వయసు ఇంత మంచిగా బలకరిస్తుంది ఇంత బాగా పాడుతుది మా మనువారాలు కూడా ఇట్లా రావు అని బాగా మెచ్చుకుంటుంటే మా నాన్న చాలా మురిసిపోతుండే మా అక్కను చూసుకోని ఇగ పెద్దయి నంక తల రాతాలు ఒకలాగ ఉంటాయి కదండి
అంతే లేండి
ఉం కానీ ఆ టాలెంట్ మాత్రం పోలేదండి కదా అట్లనే కనిపి
ఉం అదేలేండి
ఉంటా అండి
అంటే చెప్పండి
ఏముందండి చెప్పాలి
ఉం ఇయాల ఇంట్లో టమాటా పప్పు చేసినండి నే లేదు అట్నే ఉంది
ఈ ఎండలకి అందరు నీళ్ళు తాగుతరు గానీ అన్నం తింటలేదు
అవును నీళ్ళే నీళ్లు నీళ్ళే నీళ్లు
నీళ్లు మజ్జిగ కూల్ డ్రింకులు ఇవే పిల్లలయితే తే అంతా నీళ్లు చిప్సులు బిస్కెట్
ఉం వక ఇంకా అండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మధ్యలో ఏదో డిస్టబెన్స్ వచ్చినట్టుంది ఉం ఉం
ఇంకండి ఎందండి దోమలు కుడుతున్నాయి కరెంట్ పోయింది ది గా
ఆ మీ ఏరియాలో కూడా పోయిందా కరెంట్ మా ఏరియాలో కూడా పోయిందండి
సరిపోయింది
ఎప్పుడు పోదండి అది ఎంటో మర ఇయాలనే పోయింది
అయ్యో మీ చెల్లె వాళ్ళు వచ్చిర అన్నారు కదా వాళ్ళ అదృష్టం అట్టుంధి ఆళ్ళ అదృష్టం కారిపోతుంది
ఎప్పుడు పోదు ఇయ్యాల
అదే వాళ అదృష్ట
నాకు కూడా అర్థం కావట్లే
ఏం చేస్తామండి ఇక కొన్ని తలరాతలు అంతే ఏమ అనుకోకండి మీ చెల్లెని ఇట్లా అంటున్నాను
ఏమనుకో ఏమనుకో అదు వాళ్ళు కూడా అనుకుంటూరు
ఇది ఇంకా దరిద్రం గా వుంది అయ్యయ్యో పాపం హ్మ్ ఇంకండి?
ఇంకేందండి చెప్పాలి.
ఈ టైమ్ ల మాట్లాడుతుర్రు, మీకు ఓకేనా అండి?
మీ ఏం తిండండి న బొం నీల్లే నీల్ నీల్లే బోతుండే
అంతేనా ఇందాక బయటికి పోయినవండి, చెరుకు రసంద తాగుదా అంతసేపు ఆడాడనే చూసినం, మర్చిపోయి ఇంటికి వచ్చిన అండి, మా పిల్లలు మస్త్ ఆగం చేస్ సరె బయటిపోతే, ఇగ తాగాలిళ్ అందరం ఒకేసారి పోయినప్పుడు తాగుదం తాగుదామనుకున్నా, ఇగ మా బాబుతో ముందల అమ్ము చెట్ల పెట్టుకుంట ఆయన ఏదో చెప్తుంటే మాట్లాడుకుంట వచ్చేసిన, ఇప్పుడు గుర్తొచ్చింది ఏందో మిస్ అయింది బయట్ టి పోనా అని అనుకుంటున్నా.
మేము కూడా ఎగ్జిబిషన్ పోయినం అం, డి మా పాప యాభై రూపాయలు పెట్టి అదేందో ఆ లక్కీ బాల్స్, ఆహ లక్కీ బా అదే బాల్స్ దేదో ఆట ఆడింది, యాభై రూపాయలకు ఇరవై రూపాయల డబ్బా వచ్చింది.
ఓ కంగ్రాచులేషన్స్ అండి. మేంత విలువైన వస్తువుని గెలుచుకుని
వాళ్ళలా పెట్టడేమో మంచిగ డబ్బాలు, స్టీల్ డబ్బాలు, వా
అయ్యన్నీ వేటికి పెడతరు తెలుసా అండి, ఎక్కువ నెంబర్ కి పెడతరండి. మనం ఎంత గట్టినా పదిగుడ, ఇరవై గుడ దాటదు, మనకు సబ్బు పెట్టానో
ఆ అంటే అక్కడ ఉద్దేశం ఏందంటే వాడు అక్కడ ఫిక్ ఫిక్స్ చేసేది ఎన్ని నెంబర్లు అంటే ఐదు నెంబర్లు, ఆరు నెంబర్లు, ఫిక్స్ చేస్తడు ఇప్పుడు ఆ ఎన్ న్ని ఆ నెంబర్ ఒక వందో యాభయో ఉంటది, ఆరో నెంబరు కనీసం మూడు బాసు, ఐదు నెంబర్ మూడు బాల్స్ ఆ అన్ని ఎక్కువ బ మినిమం సిక్స్, ఇప్పుడు ఒక ఒక టీవీకి
అది రాదులేండి మనం ఎంత క్యాలిక్యులేషన్స్ చెసినా అది జరగాలంటే పెద్ద మిరాకిల్ జరగాలి. కాసేపు వాడు ఏం జరిగిందని ఆలోచించాలి.
ఆ అంతేకాదు ఆ బాల్ ఎళ్ళే విధానం గుడ విధానం ఏదో తేడా ఉన్నట్టనిపి పిస బోడ్స్ ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఉమ్ మళ్ళీ ఇంకోటి చూసిర్రా మనకు ఇట్లా నే ఇట్ల ఏమంటరు కదా ప్చ్, నెంబర్లు ఉంటయి కదా ఆరు, ఐదు, మూడు, నాలుగు అని ఇట్ల. వాటినేమో అంటరు మర్చిపోయిన పేరు. అట్లాంటివి ఒక ఆరిచ్చిరు మా బాబు కూడా ఒకసారి జేయి ఎగ్జిబిషన్ పొయినప్పుడు. అట్లాంటి కాయిన్స్ ఆరిచ్చిరు, అయితే ఆడ స్టీల్ డబ్బాలు, ఐరన్ డబ్ బ్బాలు, మిక్సీలు అన్ని పెట్టిర్రూ, వాటన్నిటికేమో నూ ఇరవై మూడు, డెబ్బై, ఎనభై అట్లి చిరు, మిగతా వాటన్ని ఏంటి తక్కువ కాస్ట్ వాటికేమో, తక్కువ నెంబర్ ఇచ్చిరన్నామాట. వీళ్ళంతగనం ఊపేస్తే మా పాపకి నాలుగు ఆరులు వచ్చినాయి, ఒక్క మూడు వచ్చింది, ఒకటి నాలుగు వచ్చింది, అయినా గుడ్ డ ఇందాకేమొచ్చిందంటే మెహందీ ఏస్ ఇంకా నాకు అనిపించింది. ఇంత గనం కాయిన్లు వచ్చినా గుడ మా పిల్లకు మహందీ ఇచ్చి పంపించిండు, ఇందదెంత అన్యాయం రా నాయనా అంటే, మీరుకు ఐ ఐస్ పెట్టి రావాలన్నా సరే, ఇస్త్రీ పెట్ట రావాలంటే రెండు వందల ముప్పై ఉంది, అసలు ఆరు సార్ ఆరు బడ్డ గుడా వస్తదా అండి అసలది
రాదు
ఆ నేననుకున్నా ఇడు ఏ కాలిక్యలేషన్ ప్రకారం ఇటు పెట్టిండు మోసం గాకపోతే ఇదని ఆ ఆడ్నాక అర్థమైంది మాక్కడ మ్యాజిక్ సరే పదమ్మా ఇంకా మొకానికో జుట్టుకో పూసుకుందామని మెహేంది డబ్బా ఇంటికి తీసుకొని వచ్చినం
ఉ
ఇంత చీటింగ్ అండి బతకలేమండి చీటప్స్ మధ్యలో ఏమన్నాంటే బిజినెస్
ఎగ్జ్ ఎగ్జిబిషన్ అంటేనే చీ చీటర్స్ అండి అక్కడ ఉండేదే చీటర్స్
అదే గదండి ఇంగేంచేస్తాన చెప్పాలంటే ఏదో లే ఒకటని వచ్చేష్నామిగ ఇంటి
అంతేనా మ్మ్ ఇంకా
ఆ దానికంటే గుడ మేము ఆటోలో పాటలు పాడు కుంట ఎంజాయ్ జేసింది ఎక్కువుందండి ఆయన ఫస్ట్ మ మమ్ల్ని ఎక్కించుకున్నప్పుడేమో ఇయర్ ఫోన్స్ లేవు మమ్మల్ని దింపేటప్పటిక్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అంటే మా గాన గందర్వం విని ఆయన చెవులు దబిడు దిబిడే అయినట్టున్నయ్ తట్టుకోలేక ఆయనగా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు
అయ్యో అయ్యో అయ్యయ్యో
అయ్